హలో
ఆ విన్పడుతుంది
అ వినిపిస్తాంది వినిపిస్తాంది ఆ ఇంక లేదు పిల్లలు స్కూల్కేళ్ళిందీ లేదు లేదింకా ఇప్పుడే ఒచ్చారు ఇంక వాళ్ళు తిన్నారు తినాల్ల ఒచ్చినారు ఒచ్చినారు మార్నింగ్ స్కూ ల్ గదా ఊ ఒచ్చి ఇప్పుడె తిన్నారు వాళ్ళు ఫ్రెష్ అయ్ తినల్ల
ఆహ అవునా కాలిగనె ఉన్నార
మీవి ఎన్నైనయేన్టి మీవి ఎన్ నైనయేన్టి యేవరరెవరొ చెప్మా యెక్కడికి ఫోన్ చేసినారే మీరు ఫస్ట్ తెవళ్లా
ఆ ఆ ఉషకు చె
ఆ అదే అదె అంతేలేండి అవును ఇంకా మీవారోజు నుంచి ఇంకా అయిపోలేదా మైక్క అమ్మ మీవింకా అయిపోలేదా ఆ రోజు నుంచి
అయిపోలేదు అయిపోలేదు నెను మద్
అయ్యో ఈన్నాల్లట్లే అయ్యోయ్యో అవునులేండి ఇంకా ఎన్ని ఇప్పుడు ఎన్నయినాయే ఆ అయిపోయింది కదా
వెళ్లి
ట్వల్వా మాకు అమౌంట్ కని పడిందం అంటే ప్రాసెసింగ్ లో ఉంది
అవునా అంటె చూపిస్
నా ఫొ ఆ ఆ ఫోర్ హండ్రెడ్ ఫోర్ లెవెన్
ఫోర్ లెవన్ పడిందా అదే ఈ రోజుకి మొత్తం కంప్లీట్ చేసి చేసేమన్నారు కదా
అవునవును మావి అప్పుడే కంప్లీట్ అయిపోయి టూ డేస్ కి వన్ డే టూడేస్కె మీరట్లే ఉన్నిన్నారు ఇంకా ట్వీల్వ నాకు త్రి ఇంకా ఎవరికి చేస్తారు మిగతావి
ఇంకా ఉషాకి చేయాలి మ్మహు
ఉషాకేన్ని చేయలా
ఆ చేయండి ఇంకెవరనా ఉన్నారా
ఆ ఎవరున్నారు అబ్బా ఉండే గాని వేరే వాళ్ళ నెంబర్ డిలీట్ చేసేస్థిమే
ఆ అవునా
ఆ వేరమ్మాయి నంబరు ఉండే ఇంకెమవసరం లే అన్నటు నేను ఇంక డెలీట్ చేసేస్థి నెంబడు ఆ చూడండి నెంబడు ఏమన్నా సార్ దాంట్లోనే చూడండి ఏమన్నా మ్మహ్
మ్మహ్ ఓకే మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తా ఓకే ఆ మేమింకా తినలేదు మా పిల్లలు రాలేదు హాఫ్ డే స్కూలే కాని ఇంకా రాలేదు
ఆ దూరమేమో లాంగేమో అవున్లే అవున్లే ఆ ఇంకోసారి చేస్తారా
ఆ ఓకే